హలో
ఏం చేస్తున్నారు అండి
ఏం చేయలేదండి.
ఓకే మీరు నార్మల్గా ఎక్కువ ఏ ఫెస్టివల్స్ చేసుకుంటారు.
ఏంటి
అంటే మీరు నార్మల్ గా మీ ఇంట్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ త కానీ
ఏంటి
హలో
హలో
చెప్పండి.
చెప్పాలండి.
మీరు ఎక్కువగా ఫెస్టివల్స్ ఏవి సెలబ్రేట్ చేసుకుంటారు.
ఏమి చేసుకొం
మీ ఫ్యామిలీ మెంబెర్స్ తో ఏం చేసుకోరా
చేసుకుంటామండి.
ఒకే కే ఎలా ఉంటి ఏ ఫెస్టివల్స్
లైక్ సంక్రాంతి, వినాయక చవితి అలా చేసుకుంటామండి.
ఒకే సంక్రాంతి ఫెస్టివల్ ఎలా మీ ఇంట్లో సెలబ్రేట్ చేస్తారూ
మంచిగా త్రీ డేస్ సెలబ్రేట్ చేస్తాం దాన్ని హు ఇలా ముగ్గులు వేసి ఇంకా ఆ త్రీ డేస్ మంచిగా సెలబ్రేట్ చేస్తాము.
ఓకే అలా ముగ్గురు మీరు వేస్తారా అండి
నేను వెయ్యానండి నాకు రావు
ఒకే అంటే మరి మీ ఫ్యామిలీ మెంబర్స్ వస్తారా
అవునండి.
ఓహో
వాళ్ళు ఏస్తారు నేను కలర్స్ ఏస్తాను.
ఓకే మీది పండగ రోజు అలా ఏమన్నా స్పెషల్ గా మీరు
వంటలు వంటలు చేస్తారండి మా ఇంట్లో మేము మేమే చెయ్యండి మేము ఊరికే తింటాం
ఇంకా ఏ ఫెస్టివల్స్ ఇంకా బాగా చేసుకుంటారండి
నే వద్దిన హలో
ఇంకా ఎలాంటి ఫెస్టివల్స్ సంక్రాంతి కాకుండా ఇంకా వేరే ఫెస్టివల్స్ ఏవి చేసుకుంటారు
వినాయక్ చవితి చేస్తామండి
ఓహో
అ బాగా మా సైడు
ఓకే అంటే ఇంట్లో చేసుకుంటరా లైక్ ఫ్రెండ్స్ తో ఫ్యామిలీస్ తో అలా సెలబ్రేట్ చేసుకుంటారా
ఇంట్లో చేస్తాము బయట కూడా సెలబ్రేట్ చేస్తారండి
ఓహో ఉ ఇంకా అంతేనా అండి మీరు ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకునేది
అంటే ఎక్కువ చేస్తారు ఇంకా ఉగాది అలా కూడా చేస్తారు
ఈసారి స్పెషల్ గా అలా ఇంట్లో ఇలా చేసుకుంటారు స్పెషల్ ఐటమ్స్
స్పెషల్ ఐటమ్స్ ఉంటే అలా ఏమిండదు పార్నక్ అయితే చేసుకుంటారండి మంచిగా
టెంపుల్ కి వెళ్తారా
ఆ టెంపుల్ కి వెళ్లి అక్కడ చేస్తారు మీరేం చేస్తారు
మేము కూడా మేము ఆల్మోస్ట్ అన్ని ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటాం అండి సంక్రాంతి చేసుకుంటాం వినాయక చవితి చేసుకుంటాం ఉగాది అలాగే వేరే చిన్న చిన్న ఫెస్టివల్స్ కూడా ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటాం బాగా మీ ఫెస్టివల్స్ కి ఎలాంటి టైప్ డ్రెస్సెస్ ప్రిఫర్ చేస్తారు
అన్ని ఫెస్టివల్స్ కి ఏం తీసుకోమండి కొన్ని ఫెస్టివల్స్ కి అండ్ సమ్ బర్త్డేస్ కి కొంచెం గ్రాండ్ డ్రెస్సెస్ లైక్ చేస్తాం
ఓకే
ఇంకా నార్మల్ ఫెస్టివల్స్ కి జస్ట్ టాప్స్ కలా ప్రిఫర్ చేస్తాం
ఓహో ఓకే